హలో
ఆ హలో ఇన్ని పడస్తా అందా
ఉన్నాయి మీకు
ఆ ఇన్ పటిస్తతంది
తిన్నావా
ఆ తిన్నాను ఈ రోజు మే మ్యా ఆ యాక్చువల్ గా ఒక ప్లాన్ వేసింటాం అనమాట
అవునా ఏం ప్లాను
అంటే సాయంత్రం అలాగా ఎగ్జిబిషన్ కి పోదాం అనుకోనింటిమి
అవునా
కానీ తీరా చూస్తే అసలు వర్షం ఎంతొస్తుందో
అయ్యో ప్లాన్ క్యాన్సిల్ చేసింది ఈ వర్షము మీ ప్లానింగ్ ఆహా వెళ్లేదానికి ఆ మరి ఎట్లా ఏమనుకున్నారు మరి
ఇంకా అంతే రేపు పోవాలా
అంతేలేండి మళ్ళీ వర్షంవడం నానుకుంటా అంత అవశ్రమ
నీకు ఇష్టమా ఎగ్జిబిషన్కి వెళ్ళడం
ఆ నాకూడా ఇష్టమే ముందు వెళ్తాంటిమీ అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి
అవునా
ఆ
హూ అయితే ఇంకేంలే మంచిగా
మన ఎగ్జిబిషన్ లో ఏదేది ఏదానికి ఏదానికి వెళ్తారు మీరు
ఎక్సిిబిషన్స్ లో అయితే నేను కొలంబస్ కిను కోపోతాను ఇంకా తర్వాత జైంట్ వీలు ఇంకా కప్పు కేక్స్ ఛీ కప్ కేక్స్ అంట దాని పేరు పేరు నగ్ గుడుతస్త
మ్యాజిక్ ఫైర్ ఆ బ్రేక్ డ్యాన్స్ అది బాగుంటుంది కదా నేను కూడా పోయినా ఒకసారి కానీ అవును అద్ అది ఎట్ల అంటే అట్లా విసిరేస్తా ఉంటది అట్లే
ఆ మెడ పట్టేస్తుంది కదా
అవును భయంమైతాది అట్లే
అవును భయమ వేస్తాంటుంది. కానీ బాగుంటుంది ఎంజయ్ కదా
అవును
అవును ఇంకా ఎగ్జిబిషన్ లో అయితే ఈన అ అన్నీ పెడతారు చూడు కొనడానికి ఎంత బాగుంటాయి కదా అసలు
అవునవును చాలా బాగుంటాయి ఆ ఆ జాతరలు లాగా పెట్టింటారు అంత ఆ నేను కూడా ఎక్కువ కమ్మలు చైన్స్ బ్యాంగిల్స్ అవి కొంటూ ఉంటా ఎంతైనా అమ్మాయిలుకి అమ్మాయిల్ కి ఇంట్రెస్ట్ కదా అవి
ఆ ఇంట్రెస్ట్ బాగా
ఉ
నీకు ఇష్టమేనా
ఆ నాకు చాలా ఇష్టం అట్ల షాపింగ్ చేయాలంటే ఏదైనా షాపింగ్ చేయాలి అని చెప్పి
అవునులే
మీరు ఎక్కువ షాపింగ్ ఏ దానికి చేస్తారు
నేను ఎక్కువ షాపింగ్ కి
ఆ
ఇది మామూలే గాజులకి కమ్మలకి వాటికి ఎక్కువ చేస్తాంటాను
అవునా
ఆ
ఉమ్ నేనైతే ఎక్కువ బట్టలకి చేస్తా ఉంటా హహహ
బట్టలకి ఎక్కువ చేస్తాంటావా నీకు బట్టలు అం టే భలే ఇష్టం కదా ఎప్పుడు
అవును అదే అది ఏంటో అది ఒక పిచ్చి
ఒక పిచ్చా
ఆ ఎవరికైనా అంతే కదా అమ్మాయిలకి
అవును
హుమ్
నాకు కూడా ఇష్టమే బట్టలు చెప్పులు అన్నీ
అవును అమ్మాయిలు అన్నాక అవన్నీ సహజమే
ఆ
ఉమ్
ఇంకేం మరి
చెప్పాలండి వర్షం తగ్గి
మీక్యూ వర్షమా వస్తానే ఉంది అదే ఈరోజు మేము మంచిగా ఎండ పడతాన్నా
అవును
ఎండా పడతంటే మం చిగా అడుపోవచ్చు అనుకుంటే తీరా చూస్తే వర్షం పడింది ఇంకా ప్లానింగ్ రేపు పోవాలి
అంతేలేండి
అవును అది ఇంకా ఎగ్జిబిషన్ లో రకరకాలుగా లో ప్పులంకీ పెడతారు
అవును ఎంట్రీ ఫీజు కూడా ఉంటది కదా దానికి
ఆ అంటే మామూలుగా మామూలు అవన్నీ కొలంబస్ ఆ ఒకటి పెడితే కింద తక్కువే అనమాట ఒక థర్టీ రూపీస్ అట్లా
అంతేనా
అంటే మాకి ఒకసారి పెట్టిండి అట్లా
ఆహా
ఆ మళ్ళీ ఇప్పుడు ఇది పెడతారు చూడు లోపల అవతార్ లాగా కాని యుయసేలాగా అట్లా పెడితేనే అవి ఎక్కువ రేట్ అంట
ఆహ మాకైతే ముందు అది కొలంబస్ కి కూడా ఒక్కొక్కరికి హండ్రెడ్ హండ్రెడ్ తీసుకు కుంటున్నారు అప్పుడు
అవునా
ఉమ్
అసలు ఎందో చాన ఎక్కువ రేట్ తీసుకుంటారు కదా వాళ్ళు
అవును ఉ
ఉ
ఇంక వాళ్ళకి ప్రాఫిట్ రావాలనేసి ఉంటది కదా పెడతను
ఆ అవును
ఉహు
ఉ ఇంకేంటండి మరి
చెప్పాలి అండి మా సైడ్ కొద్దిగా కొద్దిగా తగ్గింది వర్షం మా సైడ్ ఇ
మీసైడ్ కూడా పడతాందా
ఆ పడతాంది
ఉ ఇంకేమిలే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు
ఆ క్లైమేట్ బాగా ఎంజాయ్ చేస్తానా గాలి బాగా వస్తాంది
అవునా
ఉ
అవును ఉ తగ్గిపోయిందా
ఆ కొద్దిగా తగ్గిపోయింది
కొద్దిగ తగ్గిపోయింద
అవును
ఈ రోజు నుంచి పిల్లొల్లకి స్కూల్స్ స్టార్ట్ అంట కదా
అవును స్టార్ట్ అయినాయి పాపం వాళ్ళు హోంవర్క్ అంతా హాలిడేస్ అన్ని ఎంజాయ్ చేసి బాగా ఇప్పుడు ఒక టూ డేస్ స్టార్ట్ అయితానట్ అటు రాస్తారు వాళ్ళు
అవునా
ఉ ఒక ఫ్రెండ్ కాల్ చేసింది రెండు హా పాపా ఆ వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ కదా ఈరోజు నుంచి వాడిది హోంవర్క్ రాస్తాన్నాను అని చెప్పింది ప
అవునా
ఆ
ఉ హోంవర్క్ కూడా రాస్తారా మీ ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్వి
ఆ రాస్తారు ఆ బాబా చిన్నపిల్లలాగా ఆ
చిన్న పిల్లలాగానా
డ్రాయింగ్స్ వేసిస్తాది చిన్న పిల్లల్కి అంటే ఆ పాప డేస్ కాలర్ అన్నమాట. అవును డేస్ కాలర్ అన్నమాట పా ప
ఓ
ఇంటి దగ్గర ఇంకా మామూలే కదా పిల్లల్ వస్తా ఉంటారు చిన్న పిల్లలు
ఆ
అవునా
ఇంకేంటి మరి
చెప్పాలం
విశేషాలు అవున్ మీకి స్కూల్ ఫ్రెండ్స్ ఇష్టమా కాలేజ్ ఫ్రెండ్స్ ఇష్టమా?
ఇద్దరు ఇష్టమే
ఇద్దరు ఇష్టమేనా ఏవంటే ఎక్కు బాండింగ్ మీకు స్కూల్ తోనే ఉంటుంద్ నాక్ తెల్సి
ఎక్కువ స్కూలే బాగుంటది.
ఎక్కువ స్కూలే బాగుంటదా? నాకొచ్చేసీ రెండు బానే ఉంటాయి ఏమంటే స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడెలా అంటే గినా మంచిగా మాట్లాడే వాళ్ళు
అవునవును.
ఈ మధ్యా కాలేజ్ కూడా మంచిగనే ఉంటార్ అందరూ ఏమంటే మనం ఎవర్ని పట్టిచ్చుకోకూడదంతే
అంతెలే మ్
మ్ స్కూల్లో కుడా నేను ఎవర్ని అంత ఏం పట్టిచుకునేదాన్ని కాదు మామూల్గ ఇ ఇప్పుడ్ ఎట్ల ఉన్నాను అప్పుడు కుడా అందర్తోన్ ఒకే రకంగానే మాట్లాడ్తాన్ అన్మాట. ఈ
మీకు బాలేదా దగ్గుతున్నారు.
అవునండి అసలు మూడు రోజుల్ నుంచి నాకు దగ్గు పరశు ఆ చాలా చేంజ్ అయిపోయింది కదా
అవునవును మాట్లాడ్తుంటే తెలుస్తుంది.
అసల్ ఏందో ఇంకేం మరి విశేషాలు
మ్ మామూల్ దగ్గు లేకపోయింది నాకు కోల్డ్ ఒకటి ఉందా ఇది తగ్గు కూడా పట్టింది ఎందుకో
అయ్యో! ఆ కోల్డ్ వచ్చిందనుకో అన్నీ వచ్చేస్తాది కదా మ్....
కోల్డ్ వస్తే ఆటోమేటిక్గా
అవును
అస
సరే అండి అయితే మళ్ళీ చేస్తా బాయ్ ఉమ్
బాయ్ చేయండి విదర